హలో
ఆ అండి బావున్నారా ఆ నేను బావున్నానండి.
ఈ రోజు టాపిక్ అచ్చేసీ
హాలిడే నా
లేదు సార్ హాలిడే అంటే మనకి ఒక సింగిల్ హాల్డే సండే ఉంటుంది గా వీకెండ్ వీకెండ్ గురించి చెప్తాను సార్ మీకు
ఓ ఒవునా అండి వీకెండ్ల నేనూ చాలా ప్లేసెస్ తిరుగుతానండి.
ఔన్ సార్ మేం గూడా వీకెండ్ ఒచ్చిందంటే మా ఫ్యామిలీ గూడా ఒక ప్లాన్ జేస్కుంటం సార్ సాటర్డే రోజే బిఫోర్ గా రేపు సండే ఈ టైం కి స్టార్ట్ ఇంకా మనం లేవ్వడం స్టార్ట్ అవ్వాలి బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపే ప్రిపేర్ జెయాలి అంటే స్నాక్ ఈ ఐటమ్ ఉండాలి మాకు బ్రేక్ఫాస్ట్లో మా పిల్లలు గుడా బ్రేక్ఫాస్ట్లో ఈ ఐటమ్ ఉండాలని వాళ్ళు ముందే ప్రిఫర్ చేస్తుంటారు.
మేము ప్రతి సండే సీగ్రమ్స్ వోతామండి.
ఓకే సార్ సి గ్రౌండ్స్ కెళ్ళి పిల్లల్ని తీస్కొని ఎంజాయ్ చేస్తారు అక్కడా ఏ టైంకేళ్తారు సి గ్రౌండ్స్ కి ఓకే సార్ చెప్పండి.
ఆ శీఘ్రంసు ఒక ఫోర్ తర్టీకి లేస్సానండి.
ఫోర్ థర్టీకి లేశీ అంటే ఫోర్ తట్టికే సి గ్రౌండ్స్కెల్తారా మీరు
ఫో అడికెళ్ళే వారికే ఫై కె అయితాదండి.
స
హా ల్ల అండి
ఆ చెప్పండి ఫోరో క్లాక్కి ఎళ్తారా మీరు
అవునండి.
అంటే అక్కడ ఎంత మంది ఒస్సారండి.
ఒకా తట్టి టు ఫాట్టి మెంబర్స్ ఒస్సారా అండి
అంటే అంత మంది మజ్జల ఆడచ్చ
అంటే దాని ముందు ఇంకో గ్రౌండ్ ఉంటుందండి దాంట్లా ఒక ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ ఒస్తాన ఉ ఇంకా మామసే ఎక్కు మా ఎక్వ మంది ఉంట్రు మా ఒళ్లే
అంటే మీతోనే ఎంత మంది ఒస్సారండి ఆడడానికి
ఒక తట్టి టు ఫాట్టి మెంబెర్స్ ఒస్సారండి.
ఓ తట్టి టూ ఫాట్టి మెంబర్స్ మీరు మీ ఫ్రెండ్సా
అవునండి.
ఎక్కడా అండి ఆ గ్రౌండు
తార్నాకలా ఉంటుందండి.
ఓ
ఇ
మీరు ఎన్నిసాల్ల ఎళ్లారండి
ఈప్పర్కీ ఒక టొంటి టైమ్స్ అనుకుటా
అవన్ని అడిగేస
అవు
ఓహో
ఓ మా కంటే ఏ చెట్లు చాలా ఉంటుందండి
ఓ చెట్లు చాలా ఉంటాయా అండి
అవునండి
అక్కడ మట్టితోని పిచ్చి తారయేస్తారు కదండి
అవునండి
అంటే జారి పడిపోతాం కదండి ఒక్కొక్కసారి గ్రిప్
అవునండి అవునండి ఆ మీరు ఎన్ని మీరు కూడా వెళ్ళారా ఒకసారేనా
చెప్పండి
హలో మీరు ఎప్పుడైనా వెళ్లారండి సి గ్రౌండ్స్ కి
నేను చ చాలా సార్లున్నాండి మేము మెయిన్ పి మెయిన్ గ్రౌండ్ పైన ఆడు తాము మీరు ఫుట్బాల్ గ్రౌండ్ పైన ఆడతారు అనుకుంటా
ఆహా మేము మెయిన్ రోడ్ మీద ఎక్కువ ఆడమండి
ఓహో ఎందుకంటే కూడా చాలా మంది ఉంటారు గదండి ఆడ మనం ఆ చెప్పండి హలో
ఇమ్మే హలో వాయిస్ ఇప్పుడు వినడుతుందా అండి
ఆ వస్తుందండి
ఇన్నిసార్ల ఎల్లారు అండి మీరు
మేం ఫైవ్ టు టెన్ టైమ్స్ వెళ్లామండి గ్రౌండ్ కి
ఓ మీ ఫ్రీల్స్ చూడలేదా అండి
అవునండి ఫ్రెడ్స్ తో వెళ్ళాము
అంటే ఎంత మంది ఉంటారండి మీ ఫ్రెండ్స్
టెన్ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉంటారండి
ఓ లే మీ పేరెంట్స్ తోనే ఎప్పుడన్నా ఏళ్లారా అండి
ఆహా మా ఫ్రెండ్స్ తోనే వెళ్దామాండి
ఓ
దేని పైన వెళ్తారండి అక్కడి మీరు
స్కూటీ మీద వెళ్ళమండి అందరం
ఉహుమ్ మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు
అవునండి
ఎంతసేపు పట్టిదండి వెళ్ళడానికి
ఒక ట్వంటీ మినిట్స్ అయితుంది ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ టెన్ మినిట్స్ అవుతుందండి అంతే కరెక్ట్ మీరు ఫోర్ థర్టీ కి లేస్తే మీరు వెళ్ళిపోతారండి ఫైవ్ ఓ క్లాక్
ఓహో ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళపోతాం అనమాట థర్టీ మీనిట్స్ అవుతద అక్కడికి వెళ్ళడానికి
అవునండి మీనేన్నిసార్లు వెళ్ళలారండి ఇంతవరకు.
మేంమ్ ఫైవ్ టు టెన్ టైమ్స్మ్సి రాయ్ మాట్లాడతారు.
ఓ.
మీరు సాలేళ్లాళ్లమ్డి.
ఉ ఊపర్ కి ట్వంటీ టైమ్స్ అండి.
అంటే మీరు ఏ బాల్ తో ఆడతారండి.
లెదర్ బాల్ తో ఆడతామండి.
అంటే ప్యాచ్ ఏస్కుంటారా.
అవునండి ఇప్పుడు కిట్టి మొత్తం వేసుకుంటాం.
ఓ వికెట్స్ తీసుకెళ్తారా అండి.
ఆ వికెట్స్ కూడా తీసుకెళ్తామండి.
ఏ బ్యాట్ తోన్ ఆడతారండి.
ఎంఆర్ఎఫ్ అండి.
ఉహు. అంటే బౌండరీస్ దూరం ఉంటాయా అండి.
ఆ దూరం పెట్టుకుడుంమండి. హలో. తెల్గుదమ్మా. ఉన్నయ్ ఉన్నయ్ ఏమో.
సార్ మీది కొంచెం రీసౌండ్ వస్తుంది చూడండి.
పొద్దున్నే గ్రౌండ్ కెల్లాక మేము. ఆ ఎక్కు సాయంత్రం. ఆ అంటే అంటే చూడన్న ప్లేస్ అంటే ప్రసాద్ హమాక్స్ అలాంటివి. ప్లేసెస్ కి వెళ్తామండి అనాక్స్ లాంటివి.
ఓకే వీకెండ్ లో అంటే మార్నింగ్ ఏమో సి గ్రౌండ్స్ కల్లా వెళ్ళి క్రికెట్ అలాని. ప్లే చేసేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి తినేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ. ఐమాక్స్ అలాంటికి వెళ్తా అంటున్నారు.
అవునండి.
ఓకే అంటే ఇప్పుడు ఐమాక్స్ లో కూడా. చూడడానికి చాలా బాగుంటాయి కదా సార్ గేమ్స్ అయినా కూడా పిల్లలకి ఆడ అక్కడ కాడ్ అనే సిస్. ష్టం కూడా ఒకటి ఉంది మేము కూడా ఐమాక్స్ వెళ్ళాం సార్ ఈవినింగ్ సెషన్ లోనే. అక్కడ మేము ఆ కిడ్స్ కోసము ఒక కార్డ్ తీసుకున్నాం అనమాట వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా. గేమ్స్ ఆడతాము గేమ్స్ ఆడతాము అంటే ఒక్కొక్క. గేమ్ స్పెండ్ చేయడానికి చాలా అమౌంట్ పడుతుంది యాక్చుల్ గా. కానీ మేము అలా కార్డ్ సిస్టమ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ఈజీగా అయిపోయింది సార్ ఎందుకంటే ఒకటేసార్. థౌసండ్ పెట్టి కార్డు కొంటె వాళ్ళు ఎన్ని గేమ్స్ అయినా మంచిగా కార్డు తో ఆడుకోవచ్చు అనమాట. దాంట్లో స్పైట్ చేసుకొని.
ఓనా అండి.
అవును సార్.
మీరు అంటే ఇంక ఎలాంటి ప నేనైతే. చాలా ప్లేస్ కు వెళ్తానండి అంటే ఇప్పుడు. ఆ నా ఇడంచి ఎదండి పెద్దదా. అయ్యో పేరు మర్చిపోయానండి.
అవునా సార్ పర్వాలేదు గుర్తుకొచ్చినప్పుడే చెప్పండి మీ గుర్తున్నాయి చెప్పండి. మేమైతే ఐమాక్స్ కెళ్ళాము ఈవినింగ్ వచ్చేస్తే నెక్లెస్ రోడ్ ఎళ్
అటు దగ్గర్లో ఒకటి ఉంటుంది చూడండండి సముద్రం ఉంటుంది పెద్దది
ఆ అవును సర్ కరెక్టె ట్యాంక్మండ్ దగ్గరికి ఎళ్లారన్ చెప్
ఆ ట్యాంక్ బండ్ అండి
ఓకే సార్
ట్యాంక్బండ్లో ఫస్ట్ ట్యాంక్బన్డ్ ఒక మంచి ఆహా సముద్రం ఉండేదండి తాగేలీలన్నీ ఆడి ఆడికె వచ్చేవి
ఓకే
అవ్ దాని తర్వాత ఇప్పుడు అంతా మురికినీల్లయిపోయినయండి
అవును సార్ అది హుస్సన్ సాగర్ అనేది పేరు వచ్చింది ఫస్ట్ దానికి అప్పుడన్ని అవును డ్రింకింగ్ వాటర్ అక్కడ్ నుంచే వచ్చేదంట మనకి ఇంక అందరు దాన్ని ఇప్పుడు ఎక్కడైతే క్రి మనకి మంజీరా వాటర్ స్టార్ట్ అయిపోయిందో దాన్ని ఒక మురికీ లాగా యూజ్ చేస్తున్నారు అంతా మురికి వాటర్ అంతా అక్కడనే జరడము కనీ ట్యాంగ్ బండ్ చూస్తుంటే అదీ చూస్తే అందరు జనాలకి ఇంత పెద్ద ఒక సముద్రం ఉందా హైదరాబాద్ లోనన్ కుంటారు గాని దా అక్కడ ఏం అది దాన్ని ఇంకా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా భావిస్ న్నరు దాంట్లో బోటింగ్ బెట్టారు ఈవెన్ మ్యూజికల్, లూమ్ని పార్క్ అని చాలా బాగా అరేంజ్ చేసారు చుట్టు పక్కల మొత్తం
ఓనా అండి నేను పో అంటే పోకుండా ఫుల్లు రోజులు అయిందండి
ఓకే మీరు బోటింగ్ ఎంజాయ్ చేసారా ట్యాంక్ బన్డ్ లో
ఆ బోటింగ్ ప్రతి సారి ఎల్తం అండి
ఓకే ఎలా అంటే ట బోటింగ్ జేసుకొని లంచ్ కూడ చేసుకుంటారుక్కడ్నే
అవునండి
ఓకే మేం గూడ బోటింగ్ కెళ్ళాం సార్ ఒకసారి కనీ మాకారోజు నైట్ అయిపోయేసరికి ఇంకా రే లే కొంచం ఎక్వ ఎంజాయ్ జేయలేకపోయామనమాట బోటింగ్ అయిపోయిన వెంటనే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలని నైట్ అయి పోయింది కదా అని బయలుదేరాం అక్కడ్ నుంచి ఇంకా ఇంటికొచ్చేసాము వచ్చాక ఇంక అది వీకెండ్ మాకు అలా అయిపోయిందనమాట మార్నింగ్ పిల్లలతోటి కేట్ ఇదంతా మధ్యాహ్నం ఇంట్లో లంచ్ నాన్ వెజ్ తో ఎంజాయ్ చేయడము ఈవినింగ్ వచ్చేసరికి ఇలాంటియి ట్యాంక్ బండ్ దగ్గరైనా, ఐమాక్స్ కైనా ఎళ్లడం సెక్రేటెరి చూడడం, అక్కడ ఫొటోస్ తీసుకోవడము, రీల్స్ చేయడము కని మా పిల్లలతో నేను చాలా ఎంజాయ్మెంట్ చేసాను మా పిల్లలు గూడా వాళ్ళు కొన్ని రీల్స్ చేసి ఏంటి ట్యాంక్ బండ్ తోని ఎలా ఉన్ టుమ్ది అని ఎక్స్పీరియన్స్ కూడ వాళ్ళు షేర్ చేసుకున్ కోడము ఇలాంటివన్నీ జేస్తార్ సార్
అవునాండి హలో అండి
చెప్పండి సార్ వినిపిస్తుంది
ఆ అంటే ట్యాంక్ బండి ట్యాంక్ బండ్ లో ఇంకా ఫొటోస్ దిగే ప్లేసెస్ చాలా ఉంటయండి
అవును సార్ కరెక్టే చెప్పారు ఎందుకటే ఎన్ టీఆర్ గార్డెన్ అని ఉంటుంది ఆపోజిట్ లో ఆ ఎన్టీఆర్ గార్డెన్ కి కూడా అంటే కాని అ క్కడ మనీ పే చేయాల అనమాట ఎన్టీఆర్ గార్ ఫ్రీ ఎంట్రీ లేదు అక్ క్కడా మనం మనీ పే చేసుకొన్ లోపలి కీ ఉంది. కానీ మేము ఎళ్ళలేకపోయాం సార్ ఎందుకంటె ట్యాంక్ బండ్ దగ్గర్నే లేట్ అయి పోయింది చెప్పాం గదా ఈవెన్ లూంబ్నీ పార్క్ గూడ వెళ్ళలేకపోయాము ఇవన్నీ పే చేసి లోపల ఎళ్ళి చూడాల్సిన ప్రదేశాలు. ప్లస్ దాంట్లో ఏంటంటే పిల్లలకి నచ్చేటివి పెట్టారనమాట మ్యూజికల్, డ్యాన్సింగ్ అయినా గూడా. లుంబినీ పార్క్ లో అయితే మ్యూజికల్ డాన్సింగ్ ఉంటుంది విత్ వాటర్ తో మ్యూజ్ మ్యూజికల్ పెట్టి డ్యాన్స్ ఆ అవి వాటర్ ఇట్లా. షేడ్స్ ఉంటాయి గదా అవ్ చెయ్యడం అనమాట. మళ్ళీ ఇంకా లోపల చాలా పిల్లలకి రిలేటెడ్ గేమ్స్ ఉంటాయి చాలా ఉంటాయింట సార్ అసలు మేము మిస్ అయి తున్నం అవన్నీ మళ్ళీ వీక్ కైనైనా ప్లాన్ చెయ్యాలి లేకపోతే సమ్మర్ పిల్లలు సమ్మర్ లేకపోతే ఈ దసరా దివాళి హాలిడేస్ లో అయినా కూడా వెళ్ళి పిల్లలక్ చూపిచ్చాలి అనుకుటున్నాము. ఎన్టీఆర్ గార్డెన్ గూడా ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఎళ్ళలేదు స సర్ మేమ్ ఇంత వరకీ ఒక ట్యాంక్ బండ్ ఆ రోజు చూసామా టైం అయిపోయిందని. ఇంక మేము ఇంటికి బయలుదేరిపోయాము
అవునా హా అంటే ఆ ట్యాంక్ బండ్ గూడా ఒకటి మంచిగా ట్యాంక్ బండ్ అంటే.
అవును సార్ ట్యాంక్ బండ్ పైనా గూడా ఇప్పుడూ తినే బండారాలు కూడా చాలా వచ్చేసాయి అసలు క ఇక్కడ మనం ఇంక మనం ఇంట్లో నుంచ ప్రి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్ మొన్న మేము వెళ్ళినప్పుడు వ్యాఫిల్ అంట అదీ ఏంట్. టో గానీ బాగుంది సార్ అది పె కొన్నాము ఐస్ క్రీమ్ లాగలేదు మా ఐ క్రీమ్ ఒకా ఐస్ క్రీమ్ టెచ్ టేస్ట్ వస్తుంది మధ్యలో మళ్ళీ వేఫర్ టేస్ట్ వస్తుంది. ఎంత బాగ కునాఫా ఐస్ వాఫెల్ ఐస్ క్రీమ్ అంటా అసల్కి ఎక్సలెంట్ ఉంది అది ఒక్కసారి తిన్నామేమో గాని. అందుకే స్విగ్గీ లో ఒకసారి ఆర్డర్ పెట్టుకుందాం అంటే అది ఎక్కడ కనిపియట్లే ఆ ఐటమ్ మళ్ళీ ట్యాంక్ బండ్ కెళ్ళే తినాల్సి వస్తది అనుకుంట అక్కడ్నే దొరుకుతుందా లేక్పోతే ఇంకెక్కడ్ దొరుకుందో తెలీదు గాని. అక్కడ చాలా బాగా చేసి ఇచ్చారు మాకు వ్యాఫిలూ. వెయిట్ చేయమన్నారూ ఎంత తీసుకున్నారు అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుక్ కున్నారు గానీ మాకు టూ వ్యాఫిల్స్ చేశి ఇచ్చారు. మేము అందరం తిని చాలా ఎంజాయ్ చేస్తం అది టేస్ట్ ఫుల్ గా ఎంత బాగుందంటే.